చూడొద్దు ఏం చేస్తున్నావ్
ఏమైంది నువ్వేం చేస్తున్నావ్
నేను ఏం లె ఎప్పుడే తిన్నా
ఔనా
ఏం కూర మాద ఇయాలా బెండకాయ చారు
అవునా
మీదేం కర్రీ
మాది పప్పు చారు
ఎగ్జామ్ ఎట్ల రాసినవ్
మంచిగనే రాసిన
మంచి తెలుగు తెలుగు ఎట్లా రాసినవు ఇంగ్లీష్ ఎట్లా రాసినావు
అన్ని బాగానే రాసిన ఇక రీజల్ట్ వచ్చినంక తెలుస్తది
నువ్వేం ఏం తీసుకున్నావ్ బైపీసా ఎంపీసా ఏంటిది తీసుకున్నా
ఎంపిసి
ఎంపిసా టెక్స్ట్ నెక్స్ట్ ఆరు ఏ స్కూలు
నెక్స్ట్ ఇయర్ కూడా అక్కడే
అక్కడ నేనా మంచిగ ఉందా మరి కాలేజ్
బాంది
ఇది టెన్త్ టెన్త్లా ఎన్ని మార్క్స్ వచ్చినయి
టెన్త్ లనా ఫైవ్ హండ్రెడ్ వచ్చాయి
ఫైవ్ హన్న్రడా ఫైవ్ ఫిఫ్టీ కొట్టకపోయినవ్ చిన్నగా ఫైవ్ ఫిఫ్టీ కొట్టకపోయినవ్
ట్రై చేసినా కని రాలే
అలా ఎలా పోయింది
హమ్
ఎలా పోయింది
తెలుగు తెలుగులో పోయినాయి
తెరుగుల్నా మరి తెలుగే మంచిగా వతుదేమో నీకు
అప్పుడు వెంది చదవలే చే తెలుగు వస్తుంది అనేసి చదాప్పుటి నుండేస్తు
ఆహా పాపం స్కూలా స్కూ స్కూల్ స్కూల్ గేమ్స్ పెడతార అక్క
ఆ ఉంటాయి గేమ్స్ కూడా ఉంటాయి అన్ని ఉంటాయి మాకు
గేమ్స్ ఉంటాయా గేమ్స్ ఆ పెతరా
అన్నీ ఉంటాయి ఆ పిషరు మకుడ
ఎక్కువ ఏం వాడుతావ్
నేను వాలిబాల్ ఆడతా
వాలిబాలా
గమ్స్ ఎక్కువ
న క్రికెట్ ఆడతే కబడ్డీ ఆడితే ప్రతి ప పీడి పీరియడ్ లో ఏదైనా ఆడుకోవచ్చు మ
అంటే నువ్వే ఆడుతావ్ అనేసి
మేము ఎక్కువ ఖోఖో ఖోఖో కబడ్డీ మా స్కూల్లో లో క్రికెట్ ఆలో ఉండదు
బయట నువ్వు క్రికెట్ బాగానే ఆడతావ అనుకుంటావు
బయట మంచిగా ఆడతా కానీ స్కూల్ లో అల్లో ఉండదు
ను ఎట్లే తన మంచి చదువుతానవ
ఎగ్జామ్ ఉన్నది
ఎప్పుడు
ట్వెంటీ ఎయిత్ కి
మనుషిారు అఐ మరి ప్రిపేర్ బాగా మంచ మాస స్కోర్ చేయాలిడి
విజయవాడలో
ఆహ
విజయవాడలో అగ్రిపల్లి మండ మండల్ తో తోటపల్లి గ్రామంలా
ఓ చాలా లాంగ్ కదా
లాంగ్ బ విజయవాడ వెళ్ళాలంటేనే లాంగు
అవును
ఆ ఆ మంచిగా ఏ నేర్చుకోండా నేర్చుకోవచ్చు కోడి నేర్చుకో కో చడ ఏద సైన్స్ గురించి అన్నా ఏదో ఆ అని ఫెసిలిటీస్ ఇది అన్న మజ నోడుయాట
అఓ
మరి ఏం చేద్దానికి కూడా జాబ్ అన్నా జాబ్ చేస్తావా లేకపోతే లేకపోతే ఇంకానేనా ఎం చేద్దానుకుటాను జబ్స్
ఇంజనీరింగ్ చేద్దాం అనుకుంటాను
ఇం ననే ఎర్గ ఇద మకతుదా
ట్రై చేయాలి తప్పదు
ఉమ్
ఇంజనీరింగ్ అయితే డిగ్రీనా చేయాలి వేరే ఏదనా జాబ్ చేూసుకోవాలి లేదంటే ఇంజనీరింగ్ రాకపోతే
మీ మీ క్లాస్ లో ఎవరు మంచిది అవుతారు
ఏమో అవన్నీ నాకు తెలుసంది ఇక
మీ మా గోల్డ్ ఇప్పుడే ఉండవు కానీ ఇప్పుడు మీకు మీకులాస్ మంచి గేదు ఎవరు
ఉన్నారు కొంతమంది వాళ్ళెవరు నీకు తెలియదు కదా
ఆ మీ మీ కాలేజ్ టాపర్ ఎవరు మాక్సిమం స
చూద్దాం రిజల్ట్స్ వస్తాయి కదా నెక్స్ట్ మంత్ టెన్ వరక్
ఆహా అట్లేనాల్ ఎంత వస్తా అను కూడాడాను
ఆ
మాక్సిమం ఎంత ఎంత వస్తాయ అనుకుంటారు
మాక్సిమమ్ వస్తాయి త్రీ సిక్స్టీ అట్లా
త్రీ సిక్స్టీ ఎన్ ఎన్నిటికికి
ఉమ్
ఫోర్ సెవెంటంటిక
ఆ అవును
ఉహు ఏం కురీయాల
అప్పుచారు
చరా
ఆ
నెక్స్ట్ ఇయర్ అయితే కాలేజ్ మారవు నెక్స్ట్ నెక్స్ట్ ఇ నెక్స్ట్ ఇయరు నే డిగ్రీ చేదామనుకుంటనావ లేకపోతే డిగ్రీ ఏనా బిటెక్ ఆ డిగ్రీ ఆ నెక్స్ట్ ఇయర్ డిగ్ డిగ్రి ఆ లేకపోతే బిటేకా బిటెక్ ఏనా జాబ్ అయితే ఇంజినీరింగ్ ఇంజ అయితే వాలీబాల్ అయితే మంచి ఆడతా ఉన్నాను మరి మీ ఫ్రెండ్ మీ ఫ్రెండ్ ఏం చెస్తాను